ఇప్పుడు వాయ్స్ విన్ పడుతుంది కాల్ వేస్ట్అయిపోయింది ఇదే లాస్ట్ కాల్ నాకింకా
అవునా ఇగ ఇందాక నువ్వు కాల్ చేసావ్ కదా లిఫ్ట్ చేసాను కదా నేను
అవును చేశారు
లిఫ్ట్ చేసాక ఇది నెట్ స సడన్ ఆ సడన్ గా నెట్ ఆఫ్ అయిపోయింది ఏమి నేను హలో హలో అంటేనే ఉన్నా ఏ మళ్ళీ చోకటినిన్చి తీసి చూసే లోపు నెట్ ఆఫ్ ఉంది మళ్ళీ కాల్ కట్ అయిందని మళ్ళా నీకు మెసేజ్ చేసినా ఒకసారి మళ్ళీ ట్రై అయ్యి చూడు నాకు తెలిసి ఒకసారి ట్వంటీ ట్వంటీ ఈ కాల్ తో ట్వంటీ ఎండ్ అయిపోతది ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఇప్పుడు కాల్ వస్తే మళ్ళీ మాట్లాడదాం
సరే ఇంకా ఈ రోజుతో సబ్మిట్ అయిపోది అయినా ఇది వస్తదో రాదొ చూడాలిగా
అవును మనీ వస్తద ఈసారి వస్తే ముందు అయితే వచ్చాయి మనీ ఈసారి నాకుదెల్సి వస్తుండొచ్చు మేబి చూడాలి
ఇంగ వచ్చేవర్ నమ్మకం లెద్ కదా
అవును వచ్చే వరకు నమ్మ కం
ఫేక్ జాబ్స్ ఎక్కువ అయిపోతున్నాయి జస్టిన్ గ్రూప్స్ అని ఒకటి ఉంది అందులో మీరు ఉన్నారా
ఆ అవును ఉన్నాను అందులో తెల్సా ఏముంది జస్ట్ ఇప్పుడు జాబ్స్ అని పెడతారు మనం జాబ్ కోసం కాల్ చేయంగానే వాళ్ళు ఏం చెప్తారు ఈ మనీ కొన్ని పే చేయాలి అప్పుడైతేనే జాబ్ చూపిస్తామ్ అంటారు అంతేఏ ముంది ఏం లేదండి ఫేక్
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటారు ఇన్ డి కు మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి నేను కూడా లెఫ్ట్ అయిపోయ్ న ఉమ్
కాదు మొన్న ఒకటే వచ్ వచ్చింది చూసావా వర్క్ ఫ్రమ్ హోమ్ చెమ్సేవాదని
అవును అందులోనే కదా టెన్ థౌసనా ఎంత పే చేయాలన్నారు కాల్కోచ్ సి వన్ రూపీ పడుతది ఎవో సేల్ చేయాలని చెప్పారు
అవును అదేమో మళ్ళీ వాళ్ళ కాల్ చేస్తే ఏమంటారు ఒక ఇది ఫ్రీ జాబ్ కాదు మనీ పే చేయాలి కొన్ని అంటార్
ఉమ్ పెయిడ్ జాబ్స్ అంటారు ఇంకా అప్పుడు పెయిడ్ జాబ్స్ అనగానే వచ్చేసాను ఇంక్ గ మెంట్లో వచ్చి మొత్తం ఎగ్జిట్ అయిపోయింది గ్రూప్స్ అన్ని డిలీట్ చేసి పడేసాను
వచ్చావ నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైనా
నేను ఏ ప్పుడు రాలే బా
రాలేదా
రానా ఒకసారి కూడా రాలా ఇక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది చంద్రిక అని హైదరాబాద్ అని తెల్స్ గాని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు నాకు వాళ్ళ ప్రాపర్ అక్కడే ఉంటారా? తను నాహిందీ డిజైన్స్ పడ్ ఇదే
ఓ అయితే ఉన్ ఉన్స్ తే గని మెహంది డిజైన్స్
ఉమ్ చాలా బాగా పెడ్తాది వాళ్ళు ముగ్గురు ఉన్నారు.
నుంచి కూడా లెఫ్ట్ అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ లేపించి కూడా లెఫ్ట్ అయిపోయిన ఇప్ ఇప్పుడు వర్క్ వచ్చిందని చెప్పి మా అక్క చెప్తే నెన్ మా మెలిగా ఏం అంటారు సార్కి మెసేజ్ చేసిన
ఉమ్ మళ్ళీ యాడ్ చేసారా
చేయలేదు సార్ లింక్ పంపించిండు అప్లికేషన్ ఫామ్ది ఏద అల్ ఆ ఫామ్ ఫిల్ప్ చేసినందుకు నా ఈ వర్కి వచ్చింది ఏ గ్రూప్ లో ఏమన మెసేజెస్ట్ చేసి మా అక్క ఫోన్ లో చూస్తున్నా
మరి దివ్య నంబర్ మా ఫ్రెండ్ నెంబర్ మీకెలా తెలిసింది?
దివ్యనా నేను నిన్న అదే చెప్తున్నా కదా మా అక్క ఫోన్ తీసుకున్నా, ఉమ్ లైన్ గా ఏమంటారు మా ఫ్రెండ్స్ ఎవరు నమట్లేదు అని చెప్పేసి గ్రూప్ లో ఎవరు నెంబర్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ కి కాల్ చేసిన అయితే ఈ దివ్ వ్య ఉంది ఒకసారి ఆ కానీ చేసిన కాల్ గానీ ఎవ్వరు లేపలే జస్ట్ నీతోనే ఇప్పుడు టూ కాల్స్ అయినాయ్ నది అంతే అవ్ అందరు
నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందిగా పెడితే అప్పుడు కంటిన్యూ చేయొచ్చు
అయితే కాల్ లిఫ్ట్ చేసిరు కానీ ఏం చెప్తారు నేను ఆఫీస్ లో ఉన్నాను, నేను ఈవినింగ్కి వెళ్ళాక కాల్ చేస్తా అన్నారు, కానీ ఇంటికి ఏళ్లినక ఎవరు మళ్ళీ మెసేజ్ చేయలేదు నాకు
ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. మేబి కొంచం రిస్క్ ఫ్యాక్టర్ పోంది కాబట్టి
అవును నేను అదే అనుకున్నా ఎవ్వరు చేయట్లేరేమో వర్క్ అని నేను అనుకున్నా
అవున్
ఇంకా కొని అక్క కొంతమంది ఏమంటున్నారంటే కొంతమంది వర్క్ అయిపోయిందంట ఆల్రెడీ ట్వంటీ మెంబర్యి ట్వంటీ మెంబర్స్ కి కాల్ చేసిన్లు అంట ఆ ఇ మన గ్రూప్ వాళ్ళదే వాళ్ళకి ఇంకా మన్ని చూ చూపించట్లేదంట
అవును ఈ రోజు ఏదో గ్రూప్ లో పెట్టారు సార్ సేమ్ దీని గురించి పని పడతాయి చూపించట్ లేద కంగారు పడకండి వెయిట్ చేయండి అని చెప్
అవును రోజు కాడుు చతున్నారంట మనీ పడట్లేదు పడట్లేదు అని కానీ చూపిస్తామని సార్ పెట్టింది కదా
అవును అద ఎంత నిజమో తెలీదు మనకి
నాకు తెలిసి పడుతు పడుతుండొచ్చు మనీ ఎందుకంటే మనం ముందు చేసినాం ముందు మనీ పడ్డాయి కాబట్టి ఈసారి కూడా పడతాయిని నాకు నమ్మకం ఉంది అందుకే నేను చేస్తున్నా లేకపోతే చే పోతుటి మన
నాకు తె చ నమ్మలా వంది కొంచం నమకండేదు
ఉ నాకైతే నమ్మక ఉంది వస్తాయిని ఎందుకంటే ముందు వారికి వసాం మనీ పడ్డాయి కాబట్టి ఈసారి కూడా పక్కా వస్తాయి మనీ అనుకుంటున్నా చూడాలి ఇక
ఇప్పుడు మీకు ప్రజెంట్ కాలేస్ అన్న తలా
అర్ధం కాలేదు
ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ కాలేజ్ క వెళ్తున్నావా ఏమన్నా హాలిడేస్ లాంటివి ఏమన్నా ఉన్నా
ఏం లేదు వెళ్తున్నా వెళ్తున్నా డైలీ కాలేజ్ కి ఫైనల్ ఇయర్ కదా వెళ్తున్నా
ఆ
ఆ వన్ కి అయిపోతుది కాలేజ్ మార్నింగ్ నైన్ క వెళ్ళి వన్ లోప వచ్చేస్తా ఇంటికి
ఆపన ఉండదా కొన్నమకు
ఇక్కడ డిగ్రీ కాలేజెస్ ఓన్లీ నైన్ టు వన్ ఉంటది కొన్ని కొన్ని కజ్స్ నైన్ ఫోర్ ఉంటాయి కొన్ని కొన్ని కాలేజెస్ నైన్ వన్ ఉంటది
అదే అండి ఇక్కడయితే అన్ని కాలేజీలు మాక్సిమం ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి
ఆ ఇప్పుడు ఏమంటారు ఎండాకాలం కదా ఇ నైన్ టు వన్ పెట్టిరు
హ మా ఫ్రంనా వానయినా ఎలా ఉన్నా ఈనింగ్
ఇ ఆహా ఇప్పుడు స్కూల్స్ లో కూడా అందరికి పిల్లలకి నైన్ టు ట్వెల్వ్ వరకే ఉంటుంది
అవును స్కూల్స్ అయితే అలానే రన్ అవుతుంది
ఆ చిన్న పిల్లలకయితే నైన్ టు టువెల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకయితే నైన్ టు ఫోర్ వరకు ఉంటుంది మ్యాక్సిమం ఇంకా అలాకి స్టార్ట్ కలి అనుకుంటా మీ సైడ్
ఆ
ఆహా ఇప్పుడు మీ సైడ్ క్ ఏమంటరు జగన్ జగతి జగపతి బాబూ ఏనా ఇన లీడర్
జగపతి బాబు కాదు చన్ ద్రబాబునాయుడు
ఆహ్ చంద్రబాబు నాయుడా జ
వయింది హీరో పేరు చెప్తున్నా
ఆహ్ జగన్ కదా జగన్ జగన్ నాకు అంత పేరు తెలియదు
ఓకెళ ఒక అమ్మాయి జాబ్స్ కోసం వచ్చింది అక్కడికి మహా అని వాళ్ళు చెల్లి టీస్ సిఏస్ లో చేస్తాది
అవునా ఆహా
నిన్న అది ఇంకా మర్చిపోయాను రైల్వేస్ కి సంబంధించింది
ఓహో
లో రన్ అవుతది ఆ వర్క్
ఆ ఉ నా ఇక్కడ మా సైడ్ ఇక్కడ మేం శంషాబాద్ల నే ఉంటం మా సైడ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటది గదా జి ఎమ్ ఆర్ అని అది ఇక్కడే ఉంటది మా సైడే జాబ్స్ చాలా ఉంటాయి ఆంధ్ర ఎప్పుడు రాలేదు మాక్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటరు ఆంధ్రాలో
రిలేటివ్స్ ఉంటరా
రిలేటివ్స్ ఏమి ఉండరు ఫ్రెండ్స్సే ఉంటరు ఓన్లీ
మీకు ఎవరు లేరా ఆంధ్ర సైడ్ రిలేటివ్స్
ఆహా రిలేటివ్స్ అయితే ఎవరులేరు ఓన్లీ ఫ్ ఫ్రెండ్స్ ఉంటరు తెలిసిన వాళ్ళు
అవునా అందరు హైదరాబాదేనా
ఆ ఆ సరౌడింగ్ గ్స్లానే ఉంటరు రిలేటివ్స్ అందరు హైదరాబాద్ లో మీ ఫ్రె మీ రిలేటివ్స్ ఉన్నరా హైదరాబాద్ లో
మాదరు రూప్ చేయద్దు చేయ
ఆహా మళ మీరు మీ సిబ్లింగ్స్ ఉన్నారా అవు హును ఏ వస్ తదే మొత్తం ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతంది అన్నది మన ఎనర్జీ మొత్తం ఆ డౌన్ అయిపోతది నా క్ ఫోన్ లో మాట్లాడితే
ని నిజంగా చాలా ఎక్కువసేపు ఉంటే టెన్ మినిట్స్ ఒకరితో ఫోర్ కాల్స్ ఫైవ్ కాల్స్ అంటే
అంతే ఇంకా టూ ఇంకా టూ మినిట్ వస్తుంది
అ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తా
ఇంకా వన్ ఇంకా వన్ కాలింగ్ చేయాలా కొద్ది సేప్ ప్రేస్ట్ జ్ ఫోటో అన్న యాట్చేయాలన నేను
ఉ మీకేమి ఇప్పుడు ఎనర్జీ ఉందంటే చెయండి
నీకు ఎనర్జీ లేదు గాని నేను వేరే మాట్లాడతలే నాకు ఉన్న ఇద్దర్ ముగురు అలాతో ట్రై చేసాను నువ్వు ఓపిక లేదంటున్నావు కదా నేను వేరే వాళ్లతో ఇం ఆగూ ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది చూద్దం
హ
ఇంకా తిన్నావా మళ్ళీ మార్నింగ్ నుంచి ఏమన్నా
ఉ ఇప్పుడు టీ పెట్టుకొని తాగాలి
మళ్ళీ మార్నింగ్ లేచావు ఫోన్సే మాట్లాడుతున్నావా ఇవి
ఎవరు యాక్టివ్గా లేరు కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తాను కాల్ చేస్తా నేను లిఫట్ చేసి మాట్లాడను
తనతో ఎన్ని కాల్స్ మట్లాడా ఓన్లీ ఫయే నా
పోూర్నాటం ఉందే
మళ్ళా ఇంకా మిగతావి
సదు నా కాల్స్ ఎయిట్ ఎయిట్ అన్నా వేస్ట్ అయిపోయి ఉంటయి లిప్ చేయకపోవడం మేలు అవును అందుకే త్వరగా అయిపోంది
అవునా మల్ న నాగ్ తెల్సి నెక్స్ట్ తెచ్చుకోవాలి ఒకసారి అది ఒకసారి ట్రై చేసి చూస్తావా మళ్ళీ ఇప్పుడు ఏం జూడ నయిట్ ఓకే ఓకే